ఆ మేడమ్
హాలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి.
బావున్నారా అండి
హా బావునాన్ను మీరు బావున్నారా?
ఆ బావున్నా తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నామ్ మేడం మీరు
ఉమ్
మీరు తిన్నరా
అలో
ఆ మీ భోజనం అయిందా
అలో
ఆ మేడం మీ భోజనం అయిందా అంటున్న
వినిపిస్తుందా
ఆ నాకు మీ వాయిస్ వినిపిస్తుంది మేడమ్ నాకు మీ వాయిస్ వినిపిస్తుంది.
ఆ వినిపిస్తుందండి నాక్కుడా ఏం తిన్నారు మధ్యాహ్నం
ఆ నేను టమాటో కర్రీ జెసాను. ఆ అవునవును మా అత్తయ్య వాళ్ళు తిరుపతెల్లారు ఇక నేను పిల్లలు మా పైన్నే ఉన్నాము
ఆ
అవు మీరేం జేస్తారు
నేను ఇంట్లోనే అండి ఖాళీనే ఉంటాను.
అవునా కే నేన్ మాముల్ గా కాంట్రాక్ట్ జాబ్ చేస్తాను ఇంకా సాట్ డే, సండే హాలిడేస్ వచ్చాయిగా.
హు
ఆ ఆహా అవును ఇంకాస్ ఈ టాస్క్ పూర్తి చేద్దామని కాల్ చేస్తాను.
ఎంటే ఆ చేశానండి అయిపోయింది అది కంప్లీట్ టెన్ తర్వాత ఈ టాస్క్ అసైన్ అంటండి మనకి.
ఆ అవును
క్కడం
కానీ మంచి ఆపర్చునిటీస్ నేను అంతకు ముందు కొన్ని చేసాను. గాని నాకు అమౌంట్ ఏమి రాలేదు. దీనికైతే వెంటనే అమౌంట్ వచ్చేసింది సమ్మతి అయిపోగానే.
అంతే అండి టాస్క్ అయిపోయిన వెంటనే మనకు వచ్చేస్తది అమౌంట్ తొందరగా జన్యున్ యాప్ ఇది
ఇది మా చెల్లికి కూడా రిఫర్ చేసాను మా చెల్లి కూడా సమ్మతి చేసింది తనకి టూ తౌజండ్ వచ్చింది
అవునులేండి మా చుట్టూ కూడా చేస్తారు ఇద్దరు ము కరు
ఆ ఓ కే
అలాగా ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం కదా ఖాళీగా ఉండకుండా మనకంటూ సొంతంగా సంపాయించుకోడానికి
అవునవును అవును నాకు అంటే ఏంటంటే ఇలా వస్తే మన పిల్లలకి ఏదో ఒకటి కొనొచ్చు కదా ఆ బావుంటు ఉంది ఆ మా అమ్మాయి బర్త్డే ఉంది ఏప్రిల్ ఫోర్
అవునా అండి అడ్వా
నాది టాస్క్ అహా టాస్క్ అయిపోతే అమౌంట్ వస్తుంది కదా మా అమ్మాయికి ఏదోటి కొనొచ్చు అని బట్
అవునండి అవును అవ్ అమ్మాయి పాప్ పిల్లలకే కాకపోయినా మనకి ఏదేదన్న చిన్ చిన్ నుయావ్ కోరికలు ఉంటాయి కదా అవైనా తీర్చుకోవచ్చు
అవును ఉ హు హూ
అంతేకాకుండా ఏదైనా ప్రతిది వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అనేది లేకుండా మన దగ్గర ఉంది అనుకొండి మనకి నచ్చినట్టు ఏదో చిన్నదైనా పెధ్ నువ్వేనా మన సంత్ తృప్తిగా ఉంటాం
అవును అసలు మన సొంతామౌంట్ తోటే ఏదన్నా చిన్నది కొనుక్కున్నా ఆ సంతోషమే వేరు
ఉమ్ చాలా అండి చాలా
మీరేం చదు
నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి మీరు
ఓ నాది ఎంబిఏ అయిపోయింది డి గ్రీలో ఏంటి మీరు ఏం బ్రాంచ్
ఉ కంప్యూటర్ బి కమ్ కంప్యూటర్ సైన్స్
ఆహా నేను బీఎస్సీ స్టాట్ కంప్యూటర్స్ ఇంకా బీఎస్సీ ఐ పోయాక నేను ఎంబీఏ చేశాను స్టాటిస్టిక్స్ ఉందని ఆ ప్రజెంట్ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న
మంచిదే మంచిగా ప్రిపేర్ అవ్వండి
బి ఎడ్ చదువుకొని డీఎస్సీ కి చదువుతున్నా
వామ్మో పెద్ద మీరు చాలా కష్టపడ్డారు అంటే
నో జాబ్ కోసం ఏదోటి చదువుతూనే ఉన్నా నేను దానిలో రాలేదని ఇంక ఇందులో అన్నా వస్తదేమో అని
మ్మ్ అంతే కదా మనం ప్రయత్నిస్తా ఉంటే ఏదో దాంట్లోన్న వస్తది
అవును నేను ఇక పిల్లలు ఉన్నా గాని ఎప్పుడు చదువుతూనే ఉంట ఖాళీ దొరికినప్పుడల్లా ఏదన్నా మంచి జాబ్ వస్తే నాకు ఇద్దరు ఆడపిల్లలే హ పిల్లల ఫ్యూచ చరన్నా బాగుంటదులే అని
అవునండి మనం ఎలాగో ఆ మ్యారేజ్ అయినది నాకు కూడా పాప ఉంది త్రీ ఇయర్స్ బాబు కి
ఓకే ఆ
తను కూడా తనకసం మన కోసం అన్నట్
ఆ అవును పిల్లలు పుట్టాక మనల్ని మర్చిపోతాం మనం ఇంకా మన పిల్లలే
అట్లనే కాదు కానిండి ఏదైనా చదువుకున్నాం కదా ఇట్లా ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో చేసుకోవచ్చు కదా అన్నట్టు అ అనిపిస్తంది కదా దానికి ఊరికే కాలిగా ఉండలేం
ఆ తక్కువ చదువుకున్న పిల్లలే పర్మనెంట్ జాబ్ తెచ్చుకున్నారు నేను ఇంత చదువుకున్నా నాకు ఇంకా పర్మనెంట్ జాబ్ రాలేదు అనేది ఉండుద్ది మనసులో
హలో అది కూడా అండి కష్టపడతాం కస్ ఇష్టమన్నాక మనకి కొద్దిగన్న అడ్రస్ ఏదన్న అదేందో లక్క అంటరు చూడండి అది కూడా తోడైతేనె అన్ని విధాలుగా సరిపోతుది ఏం చేస్తాములేండి మనం ప్రయత్నిస్తా ఉంటే ఏదో రోజు కష్టంగా ఒస్తది మీరైతే డిసప్పయింట్ కాకుండా మీరు ట్రై చేస్తానే ఉండండి
అంటే ఈ ఇక జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫార్టీ ఇయర్సే అన్నదాకా లాస్ట్ ఇయర్ దాకా చదువుతనే ఉం డాలి ఆ అని నేనైతే ఫిక్ ఫిక్స్ అయిపోయాను ఏముంది టెన్ ఇయర్స్ చేసినా చాలులే అని ప జాబ్ వచ్చింది ఆ అవును
ఇప్పుడు మనకి ఇన్ రోజులు చేస్ మన అన్ని రోజలు చేష్ణామని కాదు చేసినామా లేదా మనకు సాటిస్ఫాక్షన్ అదంతే ఇప్పుడు ఖాళీగుండి వాళ్ళు ఏమమ్మా ఇంట్లోనే ఉన్నావా ఏం జేయలేదా చదుకున్నావే అని అం తానే ఉంట్రు వాటిని కట్టుకోన ఇంట్లో పనులు జూస్ కొల పిల్లలని ఎన్నో పడ్ నీ కూడా మాటలు పడతా ఉండలా
అవును ఇలా పుస్తకం దీసి చదువుకుందాం అనగానే పిల్లలు ఏదో ఒకటి గొడవ జేస్తారు పోనీ పిల్లలంతా నిద్రపోయ్యాక చదువుకుందావా అంటేను అత్తయ్య వాళ్ళు ఏదో ఒక పని చబుతా ఉంటారు
ఉమ్ ఖచ్చితంగా అండీ అది మనకి ఏదైనా పెళ్లికి ముందే అయిపోల గాని ఇట్లా పెళ్ళ తర్వాత ఎవరికో అదృష్టం అంతే ఊ అన్ని కంఫర్టబుల్ గా ఉ డవ్ పెళ్ళి తర్వాత
అవునవును
అల్ ఇడికి అడ్జస్ట్ అయిపోతే రా అంటన్నారగ
కానీ ఎవరితోనన్న చెప్పాం మనకో ఆ హౌస్ వైఫ్ లన్ కొంతమంది జాబ్ కొట్టడం లేదు ఆ సాధించాలి కష్టపడాలి అంతే అంటారు ఈ అన్ని రీజన్స్ కాదు అంటారు
అంటే కాంట్రాక్ట్ లో ఏం వంక్ చే సరండి మీరు
ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో చేస్తాను ఆ మొన్నాడు ఆ మా దగ్గర ఇంకా ఇ దగ్గరే జాబ
అయితే పర్లేదుండి ఎందుకంటే పిల్లల్ని వాదిలేసి వెళ్ళాలంటే వెళ్ళలేదు మనం
అవును బై వాక వెళ్ళి రావచ్చు ఇంకా మా హస్బెండ్ వదిలేస్తార అనమాట బండి మీద రోజు ఒకవేలా లేకపోయినా కాని న నడిచి వెళ్లొచ్చు డిస్టెన్స్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ అవును
అంటే మీరు టౌన్లోనా అండి ఉండేది
మండలం పల్లెటూరే గాని అది మండలం మండలం అన్నమాట
ఉ అట్లే దొరుకుతాయి ఇప్పుడు మా లాగా పల్లెటూరులో ఉంటే తినడానికి కూడా ఏమన్నా కావాలన్నా ఏదో ఒక పది ఐదు ఆరు కిలోమీటర్ దూరం పోల్ల
ఆ
అట్లా
అవును కానీ అదే బెటరు మనం పల్లెటూరులో ఉండి ఒక రకంగా దొరకపోవటమే మంచిది ఆ విచ్చల్ విడిగా క ర్చ చేయడానికి అవకాశం ఉండదు
ఉ కరెక్టే
బిర్యానీ తెనాలి చ్చింది అనకు అమ్మో అంత దూరం ఇరమే లే ఏని తింటవాల కాని ఇంట్లోనే చేసుకని తింటాం
అ అది కా నేను ఎక్కువ వంటలు చేయలేనును రడి నాకు రావు ఇప్పుడు కూడా నేను దాదాపు డిగ్రీ ఫరు ఎంతంతో మత్త మ ఆసనలో జ విన్నానా
ఆ ఎక్కడా ఏ హాస్టల్ చదివారు
అన్న మాకు డి డిస్టిక్ట్ లో అండి అనంతపురం
ఆహా నేను అన్ని నిర్మలా కాన్వెంట్ ఆ జేఎం జే కాలేజీ వాటిల్లోనే చదువుకున్న నేన అంతా హాస్ట్
నంట అకడి
ఫాస్ట్ చల్లో చాదవిన వాళ్లకి ఈ అంటే సిచ్యువేషన్స్ ని బాలన్స్ చేసు కోటం వచ్చేది బాగా కష్టాలు ఎన్నిచ్చినా కానీ సర్దుకొని పోతా ఉంటారు
పోతా ఉండాలా ఏం చేస్తాం. అక్కడ మనకి ఫుడ్ సరిగ లేకపోయినా, అట్లనే అడ్జస్ట్ అయి తినేసి ఉంటాం చదువుతుంటాం. నిద్దరు లేకపోయినా ఉంటాం పేరెంట్స్, బంధువులు మనకు కావలిసినోళ్లు అందరినీ వదిలేసి మరి దూరంగా ఉంటాం.
అవును హాస్టల్ లో ఉదయాన్ని నిద్ర లెగవగానే మనం ఒక అనాదలంలాగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అస్సలు తట్టుకోలేము.
చాలా అండి చాలా అసలు అంతే కాకుండా ఇప్పుడు పేరెంట్స్ వీక్లీ, వీకీలి రారు.
ఆ సెకండ్ సాటార్డే మాత్రం
ఇది దాదాపు వన్ మంత్ కు ఒకసారి వస్తాంది. నాదైతే చాలా పెయిన్స్ ఉండుంది.
సే మాకు సెకండ్ సాటర్డేలో స సండే రోజే ఆలో చేస్తారు మాకు ఆ ఆ
హ్
అవును అంత హాస్టల్ లో ఎన్నో కష్టాలు.
అవి ఇవి చెప్పలేములేండి ఊరికె ఆ బాధలన్నీ గుర్తుచేసుకున్నట్టు అయితాంది.
ఆ అవును హ్హ్హ్ మీ హస్బెండ్ ఏం చేస్తారు
ఆయన బజాజ్ లో మేనేజర్
ఆహా ఓకే
ఆయన్ అన్న ఏం చేస్తారు?
ఆ మీ అన్నయ్య వైన్స్ దాంట్లో చేస్తారు.
ఆహా మాకు ఎమన్నా పార్సల్ పంపిస్తారా మీల్ల్స్
ఆహా హా హా
హ్ వద్దు కాద్ కాదు ఆయనకు ఏమి అలవాటు లేదు నాకే జస్ట్ జోకు ఊ అంటే మాములే ఇది ఎప్పుడు ఆ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అట్లన్న లైట్ లైట్ గా తీసుకుంటారు గనీ ఎక్కువైతే మండదు ఊ అకేష్ నలి అంతే
హా మీ అన్నయ్య అకేష్ నలి ఎప్ప ఎప్పుడన్నా కానీ ఇప్పుడు అసలుకే మానేసారు అన్ అంటే వన్ ఇయర్ తాగకూడదు అని కడియం వేసుకోవటం అలా వేస్తారు చూడు అలాగా ఒ ఒక వన్ ఇయర్ ఏమో వెంకటేశ్వర్లు స్వామి గుడికి వెళ్ళి మొక్కుకున్నారు తాగకూడదు అని ఆ వన్ ఇయిర్ అయిపోయిన తర్వాత మళ్లీ కడియం వేస్ కున్నాడు చేతికి చిన్న చిన్నగా మానేయాలని
సరే అండి
ఆ ఓకే అండి